హలో
కనరా
ఏ లేదు పెద్దమ్మ ఇం చేద్దానువు
ఇగో ఇప్పుడే స్నానం చేసి ఇంటికి వచ్చిన అవ ఇంట్లోకి వచ్చినా.
అవునా
ఆ పంద ఇరిందా అందీరిందవ్వ
ఏమండి నువ్వు ఏమన్నావండి నువ్వు ఏం కూరవండినవ్.
కూర పొదిటిదే అది అ మున్న అందుందని చెప్పలేదా. బెండకాయ చారు
బెండకాయి చారా
బండకాయ చారాండినా ఇప్పుడు అక్క గిట్లా వత్తాంద అంటే బియ్యం పెట్టిన అన్న అక్క ఇద్దరు వత్తాండే.
బయలుదేరలన్నా
ఏమ్మ బయలుదేరిలు కావచ్చు.
అక్కున్న బావా ఓక్కదేనా
అక్కా బావాటు పోతాండట
కేరళ పోతండన
ఎటు పోతాండో ఇప్పుడు నాకు ఫోన్ చేస్తే
అదే అన్ అన్నది నిన్న ఫోన్ చేసినాం మేము కాంటాక్ట్ లో ఉన్నాం. నేను ఫోన్ చేస్తే అన్న బావా వాళ్ళ సార్ తెలిసిన సార్
ఆ
ఆ తెలిసిన సారు అది ఉన్నదట్రా పోతాండు అని చెప్పింది. తెలిసిన సారు ఆ అయితే మరి అత్త వాడ నిన్ను అన్నాడు బావ అన్నాడు అత్తానా మొలుగు అ తానా అన్నాడు. మొన్న నచ్చినా బావ కలవ మొన్ననే పోయినవ్ పార్టీ ఇతన్నావ్ ఏమియ్యలేదని నేన అన్నా. అంటే రే పా రేపతా రేపత అన్నడు.
ఆ అందుక ఎగదేంగ అట్టాయితే
నీది సోమవారం అని వత్తాన్నావు కదా బావ ఏం కొనియకుండా అని నేను అన్నా. ఇదింది రేంద్ర మ్ అని అంటే మళ్ళీ మిస్టేక్ లేదు. అంటే సరే సరే అని అన్నాడు. అయితే పొద్దున అన్నది అక్క బావకు డ్యూటీ పడతారా పోతడు కావచ్చా అని అన్నది.
ఆహా
ఆ
ఇప్పుడు వచ్చేదాకా తెల్వది. అప్పుడు నువ్వు అడిగినవవు చూడు.
అవును అవును ఆ
అప్పుడు మాట్లాడతాన కాని ఫోన్ ఎత్తలేదు ఆమె
ఎత్తలేదా
ఎత్తలే
ఏమో నేను కూడా చేసినా గానీ ఎత్తలేదు ఇయాల అక్క ఫోనే ఎత్తలేదు
ఎందుకో మరి
మరి ఏమన్నా గొడవవిట్లు వెట్టుకున్నార పొద్దున్నుంచి అల్లే ఫోన్ చేత్తాంటే ఎత్తలేదు భావే తీసుకద్దడంట్న ఒక్కదే త్తందట్నా
ఒక్కతే అత్తందట ఆయనెటో వేరేటో కిరాయిగివోతన్నా నేను అత్తనా బాప్ అన్ బాపు పో పో ఫోన్ జేసిందట
ఇప్పుడు పెద బాపుకు ఫోన్ చేసిందట్నా మరి బస్ ఎక్కిందట్నా
ఎక్కింది కావచ్చు ఇక నేను ఎక్కడ అడిగినా మళ్ళా అప్పుడు ఫోన్ చేత్తే ఎత్తలేదు అంటలేనా
అదే అదే
ఆ
ఊర్ కూర సరిబోతాదా
ఏ సర్ పోకుంటే ఇంత పచ్ పచ్చడేసుకుంటే ఇప్పుడు ఏం కూర అండలే బిడ్డ
అంతేనా ఆ
తిన్నరా రా
తినలే పెద్దమ్మా
ఏంకూర
కూరా తోట కూర వండిన పొద్దున అది కొంచెం సరిపోయేటట్లేదు ఇగ మళ్ళ అని రొయ్యల్ టమాటా వండినా
హుమ్
రోయల్ టమాట ఈ అక్కకు తోట కూర ఉన్నది మాకు రోయల్ టమాట అయిని రోయల్ టమాటావండిన మళ్ళ బాబు పొద్దున పోతే మళ్ళ బాక్స్ లా ఉండాలి దాన్ల
పొద్దున సాయంత్రం అండుడైతాంది
ఆ పొద్దున సాయంత్రం అయితది పెద్దమ్మా అ పొద్దున సాయంత్రం అయితది
నీ బిడ్డ
పండుకోలే పెద్దమ్మ అన్న తినేకి పెడతన్న
తిన బెతానవ
అనఅన్నం తినబెడతన్న
తిన బెట్టు డొక్కంత లోపలికి పోతంది మన్
ఏ ఆమెద అంతే పెద్దమ్మా తినదు చక్కగా తిన్నాక ఇదంత బాధ ఎందుకు మంచిగా తిన్నాక
పోసా గోస్
ఉమ్మ్ తిండి తినదు ఏం తినదు గంట తింతది గంట గం ంటన్నన్నార రెండు గంటలు వడదది
హ్మ్మ్
మ్మ్ రెండు గంటల సేపు ఇందనే ఉన్న రాలే పెద్దమ్మ ప్పుడే కళ్ పోయినా అచ్చి బయట కూచున్నా అప్పుడు సాయంత్రం బండి వచ్చిందంటే పోయిండు ఇగ మళ్ళ మీకు రేపు అదే అన్నయ్యనే అంటానా మళ్ళీ వచ్చిండ అన్నయ్య అంటానా
రాలే వత్త ఇగ అన్నడానా ంట వాళ్ళు వత్తనం అంటేనే బియ్యం పెట్టిన
ఆ హా ఉత్తరం అంటనే
రాానంటే కొన్ని తక్కువ పెట్టుకుంటాం బా మందం
ఆహాహాా ఏం తక్కువ పెట్టుకుంట్ర అప్పుడు అప్పుడు అప్పుడు దప్పుడు అప్పుడప్పుడు పెట్టుకుంటరు కదా
కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చే వరకు అన్నం అయితది మాది
హైతదా
ఆ కొన్నే గదా రా
అవునవును
ఏ వీళ్ళంతాలంటే కొంచ నాన పెెట్టుడు అయింది పెట్టిన పెట్టిన పొద్దుగాల స్నానం చేయలే ఇప్పుడు స్నానం చేసి ఇప్పుడే ఇంట్లకి వచ్చిన మ్మ్ బధాకవాలు మాట్లాడిం
ఆ
చివరి దాకా వాళ్ళు మాట్లాడిలట కదా
ఆ మాట్లాడిలుు అలా అదే మరి అప్పుడు సుజాత ఆంటీ తోని బయట కూర్చున్నా ఏంటిది ఫోన్ మాట్లాడతాను ఏంది అని అక్క ఫోన్ చేత్తే అక్క ఏత్తుతలేదు మరి ఏ ప పెదపాప వచ్చిందా రాలేదా అని ఫోన్ చేసినా
ఆ అయితే ఆమెతో ఆమె ఫోన్ తోని చేస్తే త్తలేమె
ఎత్తలేదా
ఎత్తలే మరి మరి ఇప్పుడు బాప్ చేసిండు మరి ఎత్తిందో ఎ త్త లేదో తెలివది
అవునా ఏమో ఇప్పుడు పించని కాగిదాల గురించి చెప్తాను పెద బాబు
ఆ
మళ్ళా లిస్ట్ రాసుకుంటాలటా
దాదే బోర్ యితను ఆ అవేంటి ఆధార్ కార్డు రే రేషన్ కార్డు ఓట్ ఐడు అవన్ని జీరా సుదీష్ పెట్ చటు రేపు నేను నాకు పది మంది వచ్చిండ్లు నా ఓటు కి పది మందికి నేను చేస్తా అన్న అని చెబతాడు
ఎవరు
స పజ
శర్ప దీని మీద చెప్తాండా మనకు ఒకవేళ అడుగుతే చెప్పులు ఇట్లా బాప ఉన్నాడు సామాన మామయ్య నువ్వు పాపది ఓరన్న అడుగుతే చెప్పు
అంటే నేనంటే ఏమంటాడు తెలుసా ఇట్లా నాకు ఇట్లా జయ రాదు అప్పుడు కాలిరిగి ఇప్పుడు ఇట్ల ఆయన అంట రండు నా కోడుకు ఓయ్ నికికి అత్తలేవ్ ఊ మీకోత్తాయా అంటాను
అట్లా ఉంటా అత్తలేదన్ట ఆయనకు ఆయనకు అత్తలేవా అయినా కట్టలే రా బతామ్మ
అఆ అత్తరేవత్ అఅ
యే య్ ఎప్పనుంచెల్లో సర్టిఫికెట్ లేద్ అయిన కు
లేదట
లేదాట్న
తో సర్టిఫికెట్ లేదట
ఆ సరే ఒగవేళ ఆయన గాదంటే సృజన గన్న అప్పజెప్పుదం తీ మళ్ళా ఆయన గట్ల అన్నంక ఇస్తే మళ్ళీ ఆయన పక్కకే పడేత్
ఆ ఇగ అది అనేసి అప్పుడు ఉన్నా
సుజన్ బాబాయ్ ను అడుగుదాంలే ఇంతకముందు ఇ ఇట్లా పోయిండు గాని నేను అదే అడుగుదాం అనేసరికి అక్కడికి ఎక్కడికొ వెళ్ళిపోయిండు
అదే రేపు గిట్ల కలు త్తే
ఆ అందాము ఒక్కసారీ పెదబాపును కూడా ఇప్పుడు సోమవారం రోజు కలెక్టర్ ఆఫీస్ జరుగుతాది చూడు ప్రతి సోమవారం గ్రీవెన్స్ అగ్రిమెంట్సు ఇచ్చిన రోజు నువ్వు పోకున్న అవసరం లేదు పెదబాపు ఎ అక్కడికె గద పొయ్యేది
ఆ
ఇప్పుడు నీ ఆధార్ కార్డూ రేషన్ కార్డూ ఇప్నిస్తా అంటే సర్టిఫికేట్లు ఉన్నాయి చూడు అవి తీసుకపోయి అన్లా పెట్టమను అవి తొందరగ అయ్యితాన్నై అట అట్లా మేం కూడా పెడదాం మేం కూడా అట్లా పెడదాం తీసుకపోయి పెట్టుమను పెట్టినాక తొందరగా ఇత్తారు ఒక ఫాము ఒకవేళ మీ డేటా అయ్యిపోయింది అని అడిగింది అనుకో మేమ్ ఆల్రెడీ చేస్ కున్నాం ఓ వాళ్ళు పిలువలేదు మేడం అని చెప్పుల్లుగంతే
హా
ఇక వీళ్ళకు వాళ్ళకంటే ఇక వాళ్ళు గట్లనే చెత్తరుగాని అట్లా పోతే డైరెక్ట్ కలెక్టర్ దగ్గర నుంచి డైరెక్ట్ మున్సిపాలిటీకి అట్లయితే నేను మొన్న మున్సిపాలిటీలో అడిగిన
ఆ
ఆ మున్సిపాలిటీలో అడిగిన అట్లా అడిగితే చెప్పిండు ఆయనే ఆయితే నేను గీ రెండో తారీఖు వరక్ చూద్దాం మరెండో తారీకు వీళ్ళు ఎట్లాగో మరి పార్టీలలో తిరిగేటోళ్లు చెప్తారు కదా అని నేననుకున్నా ఇగ ఇప్పుడు ఇసుకేస్తే ఆపేద ఇట్లా చెప్పినాక మనకి ఎట్లా అయితరు
అదే నీనంటే అట్లా అన్నారా ఇప్పుడు
ఉహ్
ఇగ అంటే సరే తి అనుకొని ఊకున్న
కాదు ఇప్పుడు ఆయనకచ్చిన రాకున్న మాకు సర్టిఫికెట్ ఉన్నాయి కదా అన్న నాకు కాలేజీంది దాన్ని బట్టే ఇప్పుడు అందరికట్లనే ఒత్తన్నయి కదా అని అనకపోయినవ్ ఒక మాట
అస్సలే ఆయనే కంతిరి కంతిరి మాట్లాడతంటే మనం ఎట్ల అంటాం
అది కూడా నిజమే
మనం ఒక కొంచెం నిమ్మలా నిమ్ ఆ నిమ్మలంగ మాట్లాడి అది గాదు ఇది సంగతి అని చెపుతే అది వేరు
ఆ నిమ్మలంగ మాట్లాతనీమో
ఆ అసలే నా కొడుకే అత్తలేవు నీకత్తయా నీ వయసు ఎంతున్నది నువ్ ఎంతున్నావు అని అంటే ఇగ మనం ఏం చెప్పుతం
ఏం చెప్పలేము ఇగ అక్కడ ఏం మాట్లాడగలుగుతాం ఏం మాటల్ అయిందా అన్నం అయి త వరి
అన్నం అయింది బిడ్డ అన్నం హా
రావాల్నా మరి పెద్దమ్మ అన్నయ్య కున్ను పెద్ద అక్కకే ఇత్తవా మేము కూడా అత్తేతినచ్చా
ఓ విడ్డ మీరు అందరు అచ్చినా ఓడవది ద
అంతే అన్ని కిలోలు పెట్టినవా పెద్దమ్మ
ఆ
ముందు దాని మీద డ్రమ్ము పెట్నట్టున్నావు కదా
హా హా హా డ్రంబడు తింటాడ్రా
ఆరే తినవా పెద్దమ్మ
ఆ తింటాంది ఎడకాలం రోజు
ఆ
ఈ ఎండకాలం రోజు నీళ్లు తాగి తాగి బొచ్చడంత తింటాండ్లు బువ్వ దా
ద్దమ్మా ఫ్రిడ్జ్ లో నీల్లు తాగబుద్దయితలే మేం తట్టు సంచి కుట్టుకున్నాం కాదు
రంజన్ కు అది అది కట్టు కున్నాం రంజన్ కొత్త రంజన్ కొనుకాచ్చుకున్నాం ఆ స్టార్ట్ కాంగనే కొనుకాచ్చిండు పెద్ద బాపు కొన్ కాచ్చి దానికోక్ క గుడ్డ చుట్
మరి పెదవాపు అక్కడ ఎట్లుంటండు
అక్కడ టిన్నుకు ఆ గుడ్డ చుట్టుకున్నాడు
గుడ్డ చుట్టుకున్నడా
చిన్న టిన్ను ఒ గుడ్డ చుట్టుకున్నాడు
సరే పెద్దమ్మ నే కొంచమయినంక చేత్త
సరే తల్లి